హలో హాయ్ అండి
ఆ హాయ్ నమస్తే అండీ నమస్తే అండి నమస్తే ఎలాఉన్నారు మీరు
నమస్తే నమస్తే ఆ బావున్నామండి మీరు ఎలా ఉన్నారు అయిన అండి టీ కాఫీ ఏమైనా హ్యాబిట్ ఉంటే
ఆ ఉందండి అప్పుడప్పుడు తాగుదాం టీ అయిందండి మీది
ఆ అలవాటు లేదండి ఎప్పుడో రేర్ గా తాగుతాం
అవునా
ఏంటి మీరు చాయిలవరా
ఆ టీ లవరండి
ఏంటి ఏం తీస్ నేను రేర్ ఎక్కువ తాగుతా అండి టీ అంత ఎప్పుడు ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినప్పుడు
ఆ
అ బాగుంటే అలా కాఫీ అప్పుడు తాగుతా
హ్మ్ పర్లేదుగా అండి మంచి బిట్టే అ
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి అలా కాఫీ తాగినాము ఊరికే కూర్చొని ఉన్నాము
ఆ హౌ వాజ్ యువర్డే అండి ఎలా అయింది
మా డే మా డే మొత్తం క్రికెట్ లోనే అయి ఏందండి ఈ రోజు
ఏంటండి కాలేజ్ అలా జాబ్ కాలేజ్ ఏం చేసుకుంటారండి మీరు కాలేజ్ ఉండ లేదా ఈ రోజు
ఆ ఉందండి పోయింటిమి మార్నింగ్ వెళ్ళి ఒక రెండు క్లాసెస్ అటెండ్ అయ్యా అండి తర్వాత థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ మొత్తం క్రికెట్ ఆడినామండి
ఊహూ ఏం ఫుల్ ఫ్రెండ్స్ గ్యాంగ్ గా ఆడారా మంచిగు
క్లాస్ మేట్స్ తో
ఓకే ఓకే నార్మల్ కొన్ని ఆడతారా లే కుంటే ఏమన్నా ఆ బెట్ లైక్ గ్రూప్స్ చేసి బెట్టింగ్ అలా ఉంటరు కాండి
లేదండి ఎవరం బెట్టింగ్ వస్తే ఆడతాం అండి క పోతే నార్మల్ గానే ఆడతాం ప్రాక్టీస్
ఆహా సరే సార్ ఎంత మంది ఉంటారండి మీరు
ఉంటామండి ఒక సిక్ సెవెన్ మెంబర్స్ ఉన్నామండి
ఓకే ఓకే అంత ఓకే క్లాస్
ఒకడే క్లాస్ మా ఇంకా అడిగితే వస్తారు పిల్లలు మం ఎక్కువగా అంటే ఒక సిక్స్ మెంబర్స్ ఉంటామండి
ఓకే ఓకే ఆ మళ్ళీ క్రికెట్ అయినాక మళ్ళీ ఏం చేసారండి
ఏముంది మళ్ళీ క్లాస్ ఉండే మళ్ళీ క్లాస్ అటెండ్ అయినామండి టూ ట్వంటీ తర్వాత ఇక వచ్చేసినాము ఇంకా అలా మా ఫ్రెండ్స్ అక్కడలా లాన్ లో కూర్చున్నారు అంటే ఒక గార్డెన్లా ఉంటదండి
ఆహా
అక్కడ కలిస్తే అట్లా మాట్లాడుకోని వచ్చేసినామండి వచ్చిందేమి ఇంకా ఆఫ్టర్నూన్ తినల ఏమి
ఏమండి
అంటే పీజీలో తినలే అండి మర్చిపోయినాం ఈరోజు క్రికెట్ ఆడినాం కదా
ఏంటండి క్రికెట్ వల్ల ఫుడ్ నే మర్చి
అవునండి ఇద అయిపోయింది చూడు మళ్ళా తర్వాత వచ్చి ఫుడ్ తిందాంమని పైకి పోతే ఫుడ్ లేదండి
అయ్యో మరి ఏంటి చేస్తారండి
స్తమండి అయితే దుప్పట్టా కప్పుకొని పడుకున్నా అండి అంతే
వంట వచ్చా అండి మీకు
ఆ లైట్గా
ఓకే ఓకే ఎప్పుడు నేర్చుకున్నారండి
ఏదో అండి ఈ మధ్యనే చతగా చేసేస్తునా
ఆహా ఇంకేం పోండి వచ్చే పల్లకి మంచిగ ఉంటుంది చేయడం
లేదండి వాళ్ళకి తెలిసే రోస్ చేసేస్తాను
అలా ఏం లేదండి అమ్మాయి కూడా కొంచెం రిలీఫ్ అయితుంది కదా చేయడం హెల్ప్ చేస్తే
తప్పూదుదండి ఇలాంటి వస్తా అంటే వాళ్ళు చేల్లరేగిపోతారు
అలా ఏం లేదండి ఇంకా మెచ్చికుంటారు అంతే నార్మల్కు అమ్మాయికి ఏమి ఉంటే మంచిగా వంట పెట్ తంటడు ఆల్మోస్ట్ కొందరు వంట రాదు కదండి చేసి పెడితే తినడం అంటే మంచిగా తిని పెడతామా బావుంటారు
అవునువునండి
ఇంకా ఈ జనరేషన్ లో అంటే మీరు ఇంకా చెన్న లక్కీ అండి ఇప్పుడు అమ్మాయి చెన్న లక్కీ చెప్పాలంటె అలా ఏ లేదు అండి ఉండేదే చెప్తున్నాము
హ్మ్
ఆ ఏమేమి వం చేస్తారండి
మేము మాము ఎక్కువగా ఇష్టపడే చేసేది నాన్ వెజ్ అండి చికెన్ మటన్ ఎగ్
ఒకే ఒకే
మనం వెజ్ లో తక్కువ అండి చేస్తా అన్ని చేస్తాను మానండి తని ఏమంటే ఎక్కువ అంటే నాన్ వెజ్ లవర్ అయినా
ఆ వెజ్ కన్నా నాన్ వెజ్ ఇంపార్టెంట్ లేండి
మ్మ్ మీకొచ్చా అండి వంట
ఆ
హలో
ఆ చెప్పని ఎ వినిపిస్తుందా ఇప్పుడు
ఆ వినిపిస్తుందిండి నీకు వచ్చాండి వంట అంటున్నా
ఏంటండి
వంట వంట వచ్చా మీకు అంటేను
నాక రాదండి నేర్చుకోవాలి ఫ్యూచర్లో చే నేర్చు అంటే ఒక అబ్బాయి వస్తారుగా అండి వాళ్ళు నేర్చుకుంటారు లే అని చెప్పి నేర్చుకోలేదండి
వా రే వా
ఇంకా టైం ఉంది కాండదండి నేర్చుకుంటేనే ఏముంది అలా ని ఆ
మ్యాగీ మ్యాగీ అది వన్ వంట అండి
హా అండి తెలిదా మీకు
నా నా తెలీదండి అదేందండి మ్యాగి వంట
మా సైడ్ అదింతా వంటకి మేమంతా వంట చేసుకునే తింటామని మ్యాగీ నీ
అబ్బో ఎంతసేపు పడుతుందండి ఒక మాయి చేయడానికి
ఆ నాకు ఫైవ్ టు ఒక టెన్ మినిట్స్ చాలండి
ఫైవ్ టు టెన్ మినిట్స్ ఏదో టూ టూ మినిట్స్ లాగే అంటారు కదండి ఫైవ్ టెన్ మినిట్స్ ఏందుకు
అంటే వాళ్ళు అలా ఇస్తారు కానీ అవ్వదుగా అండి మనమంతా మన ఎక్కువ కొంచెం వెజిటేబుల్స్ అ తేస్తే ఆ చేస్తాం కాండి కొంచెం టైం పడుంది వాళ్ళలా చేస్తే మనం చే తినప్పుడు కొంచెం వెజిటేబుల్స్ అలాంటివింతా యాడ్ చేస్తాం కదండి
ఉమ్
అంత కొంచెం ఫ్రై అయ్యడం అంతా లేట్ అవుతుంది
ఉమ్ అవును ఉండే
చిందిదించేత్తే ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది
ఉమ్ అలాగే మ్యాగీ నేర్చుకున్నట్టు వేరేయి
లే కాకు మ్యాగి వొచ్చు రైస్ పెట్టడం వొచ్చు చపాతి వొచ్ చ్చు దోశ వొచ్చు హాట్ వాటరు పెడతా
అట్వాటర్ అట్వాటర్ ఎందండీ వంటల్లో యాడ్ చేస్తున్నారు
ఇంకా చేయడం కూడా ఒక అండి హాట్గ అండి
కాదండి మీరంతా వింతగా సమాధానాలు ఇస్తున్నారు ఏంటండి హాట్ వాటర్ వంట అంటున్నారు
అంటే నాకేం వొచ్చు అని చెప్తున్నానండి అది వంట కాదు నేన్ ఏమేం చేస్తాననిని చెప్తున్నా నాకు నాన్ కుకింగ్ లో అంత స్కిల్స్ లేదండి ఏమనుకోకండి
నేను రా అంటున్నా
పిల్లదరి ఊరికే కామెడీ చెప్ప అంతే సీరెస్ ఏంతకు తీసుకోకండి
అవునవునులేండి
ఉమ్ ఇంకేండి ఏం చేయాలి ఇంకా ఇంకా నైట్ వరకు టైం ఉందిగా
ఉహు మేమా అండి
ఉమ్
ఆ నైట్ మా ఫ్రెండ్స్ వస్తారు వస్తే వాకింగ్ కి
ఆహా ఎప్పుడు వెళ్తారా వాకింగ్ మీరు
ఆ ఎప్పుడో వెళ్తామండి మాక్సిమం వెళ్తామండి
ఓకే ఓకే
పర్లేదండి మంచి ఫ్రెండ్స్ దొరికినారికినారు ఇక్కడ ఉమ్ ఉన్నారండి ఒక ఫైవ్ మెంబర్స్ అలా ఉన్నారండి
ఓకేే ఓక్
ఆ అవునండి ఆ అమ్మాయిలు కొంచెం ఎక్కువ ఉన్నారురండి అబ్బాయిలు తక్కువన్నారు
ఓకే ఓకే పోయిన్నవా
తర్వాత గాసేపు అవి ఇవి మాట్లాడాతామ అండి మాట్లాడిందేం టాటా బాయ్ బాయ్ చెప్పేసి పీజీకి రావడం ఏమైనా పని ఉంటే చూసు కోవడం లేకపోతే పడుకోవడం అని అంతే అండి
ఆహా మూవీ చూడం అలా
చూస్తామండి కానీ రేర్ గా అండి మ నైట్ పూటలు చూసినాం అంటే పడుకుంటాం అండి
హా చూసి తర్వాత పనుకుంటారా
ఆ చూస్తూ ఉంటా కొంచెం బోరింగ్ సీన్ వచ్చినా కూడా పడుకొనేస్తాండి అందుకే
ఓకే ఓకే ఎలా టైప్ మూవీస్ అంటే ఇష్టం మీకు.
మాకు యాక్షన్ లో్రిల్లర్.
రీసెంట్ కు ఏదైనా వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ అంటే ఏదండి మీ. చూసింది దీంట్లో.
ఫేవరెట్ మూవీనా కాంతారా అండి.
ఓఓకే ఓకే వన్ నా ూ అనా.
యాక్చువల్ చెప్పడంాలంటే వన్నే బాగున్నాయండి కా టూ. టూవ కూడా బాగుందండి.
చే సే. వన్ నేను చూసాండి టూ చూడలేదన్నంత ఐడియా లేదు టూ గురించి.
ఉ పర్లేదుా అండి బాగుంది చూడండి.
ఓకే ఓకే ఏవి ఇష్టమండి మూవీలో సాంగ్స్ ఎక్కువ ఇష్టం ఎక్కుంటే. డైలాగ్స్ బాగుంటాయా సీన్స్ కొన్ని బాగుంటాయా.
ఎక్కు అబ్జర్వేషన్ సీన్స్.
అ.
డైలాగ్స్ మెయిన్ డైలాగ్స్. డైలాగ్స్ సాంగ్స్ తర్వాత సీన్స్.
ము.
ఏంటండి మీనండి.
ఇందుకు కొన్నివో మూవీస్ వచ్చా కంటడి అవేం చూడలేదా
మూవీస్ అండి ఏ మూవీస్ అడి.
నేను రీసెంట్ గా ఒకటి కపలి ఫ్రెండ్ అని చెప్పి ఒకటి చూసాను అండి అది కూడా చాలా బాగుంది.
అవునా అండి చూడలే అండి చూడాలి ఇ ఈ. కుదిరితే చూస్తానండి ఈసారి.
ఈ వీకెండ్ ఏమన్నా టైం ఉంటే చూడండి బాగుందా మూ.
అవునండి అందరు బాగా సజెషన్ చేసినారు మా ఫ్రెండ్స్ కూడా.
ఆ చాలా బాగుందండి ఆ మూవీ ఇప్పుడు ఉండే జనరేషన్ కి కొంచెం ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయి. పోత అయిపోయినాక వాళ్ళు కొంచెం అన్ఎంప్లాయ్మెంట్కుంటుారు జాబ్ు లేక.
ఉ.
వాళ్ళుొ ఒక సిటీకి వెళ్ళి ఇలా స్ట్రగల్ చేస్తారు. అని దాన్ని బట్టి ఉంది.
పర్లేదండి మంచి మెసేజ్ ఇస్తంది అనుకుంటున్నాను.
ఆ చాలా బాగుంటుందండి ఒక లోప మంచి. ఒపీనియన్ వస్తుందండి ఆ మూవీలో మంచిగా డిస్క్రైబ్ చేస్తారు కాదు.
అవునా అండి ఖచ్చితంగా చూస్తాండి మీరు చెప్పిన. ఖచ్చితంగా చూస్తా అండి.
ఓకే అండి ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా చూడండి బాగుందిది అ
థ్యాంక్స్ అండి మీరి ఉన్నా మరండి.
హా.
ఉండనా అండి మరి
సరే అండి.
ఆ సరే.
మాయనే థ్యాంక్ యూ.
ఆ సరే.